హలో ఏం లేదమ్మా మా పాప ఇప్పుడే లేచింది ఆమెకు తినబెడదామని చూస్తున్నా
అవునా ఆ ఇంతకు ముందు అక్క వాళ్ళ ఫ్రెండ్ ఉండే అని అక్కతో మాట్లాడా టూ కాల్స్
అవును
అందులో ఒకటి కట్ అయిపోయింది ఆ కాల్ రాలేనే రాలేదు
అది మనకు కట్టయినా కూడా అందులో వాళ్ళకు డైరెక్ట్ యాడ్ అయితయట నాయి కూడా చాలా కాల్స్ అట్లనే వేస్ట్ అయిపోయినయి
మరి మళ్ళ మనకి ఇక్కడ చూపిస్తుంది కదక్క మాట్లాడ లని త్రీ ఫోర్ కాల్స్ అని
ఆ ఇంకా నీకు బెస్ట్ ఆప్షనే కదా ఇంకా అది కౌంట్ కాలే కదా ఇంకా ఇక నయమే కదా
ఆ కానీ ఇంకోటి ఇంకో కాలేమో ఒక అమ్మాయి వేరేటామ కొత్తగ చేసింది ఒకటి అమ మాట్లాడింది మళ్ళ నేను చేసా ఆమె ఎత్తింది ఒక సెకండ్ లోనే కట్ అయింది రేటింగ్ పడింది ఎమ్మటె
ఆ రేటింగ్ పడతది మళ్ళీ లొకేషన్ లొకేషన్ ఆన్ చేసుకున్నవా
ఆన్ చేసే ఉంద
అదే మళ్ళ ఉ ఆ ఆ చెప్పురా అంతే ఉంది గాని సరే ఇప్పుడు మళ్ళ మాట్లాడకుం మా మళ్ళీ చెయ్యు మళ్ళీ అది కౌంట్లెస్ కావచ్చు
కానీ సెకండ్ పడిందక్క ఒక సెకండ్ అని పడింది రేటింగ్ పడింది ఇక
ఆ నాది కూడా అలాగే చాలా మిస్ అయినయి ఇగ అది పోయినట్టే కానీ ఇగ ఉన్న కాల్స్ అయినా అది అవి మన మిస్టేక్ కాదు వాళ్ళ మిస్టేక్ కాదు అది ఆప్లా అప్పుడప్పుడు సిగ్నల్స్ అందవు ఉమ్ వాటి వల్ల ఆ తిన్నానమ్మా మీరు తిన్నారా
పడుకున్నడని ఇంతసేపు ఇక కాల్స్ మాట్లాడ ఆరుంటే ఆ నా మూడు మాట్లాడా ఇగ వాళ్ళు మాట్లాడారు ను ఆ ఒక అక్క రెండు ఇగ అమ్మాయి రెండు మాట్లాడింది
ఉహ్
ఎంతసేపు అదే మాట్లాడుకుంటున్నా ఇంక రెండ అయితే అయి
ఆ
వన్ వీక్ నుంచి నెన్ మాట్లాడుతున్నా అక్క ఇగ టైమ్ ఖాళీ ఉన్నప్పుడు మాట్లాడుతున్నా ఆ పా మ తోటి
అవును ఖాళీగా ఉన్నప్పుడే మాట్లాడాలి అసలుకు ఈ పిల్లల్ తోటి నేను కూడా అలాగే అయ్యంది నాదసలు బో ఆ మా పాప తోటి వీలవ్వలేదు
వాళ్ళు పడుకున్నప్పుడు మాట్లాడాలా
ఆ అవును మళ్ళీ సడన్ గా లేస్తారు అవును సడన్ గా లేసిరా ఇప్పుడు కూడా కొంచెం ఇబ్బంది గాని ఇగ అడ్జస్ట్ చేసుకోవాలి
అదే ఒ ఫైవ్ మినే ఫైవ్ మినిట్స్ ఫోర్ మినిట్ ట్స్ అయిన ఎంగాద్ టెన్ మినిట్స్ అంటే ఇగవాల్ పడుకున్నప్పుడైనా లేపోతే వాళ్ ఆటలో ఉన్నప్పుడైనా మాట్
అవును నేను ఎక్కువ శాతం కాల్స్ నైటే మాట్లాడేదాన్ని ఉమ్ నైట్ అయితే వీలు పడుకునంకా ఇగ చెప్పేదాన్ని నైట్ కాల్ చేస్తాను అది ఇది అనేసి ఇక వాళ్ళు కూడా అర్థం చేస్ ఉ మనం మాట్లాడేది మామూలు మాట్లే కాబట్టి ఇంట్లో కూడా ఏం ప్రాబ్లం ఉం ఉండదు మళ్ళ లేడీస్ లేడీస్ మాట్లాడుకుంటాం కావట్టి
మా బాబు నైట్ పడుకునేసరికి పదకొండు అయిత్దీ అక్క ఇన పొద్దున దాకనే బంటడు అందుకని కానీ ఈ టైం లనే మాట్లాడేస్తున్న
అవునా ఇగ మా పాప తొందరనే పడుకుంటది నైన్ టెన్ వరకే పడుకుంటది ఇగ అందుకనేసి నేను ఎవ్వన్న ఎగ్జామ్ పిల్లల తోటి అప్పుడు అటు ఇటు మాట్లాడతాం కదా వాళ్ళకి చెప్తాను అన్నట్టు నైట్ చెస్తానమ్మా అని
ఎక్కడక్క మీది
ఇవి యాప్ లో వద్దామ్మా య పర్సనల్ గా చెప్తలే అన్నీ
ఆ సరే
ఇంకా ఈ మధ్యదన టెంపుల్స్కెల్లారా
లేదక్క ఇగ ఎటు వెళ్ళలేదు ఒందు చెప్ మొన్ననే వచ్చా ఊర్లో నుంచి అంటే ఇన్ని రోజ్ అమ్మ వాళ్ళ దగ్గరనే ఉన్న డెలివర్ అయినంకా
హు ఇగ మోన్ననే వచ్చారా ఇక్కడికి కీ అంటే డెలివర్ అయినా కాంచెల్ ఇప్పుడే వచ్చారా
ట్వంటీ డేస్ అవుతుంది వచ్చి అంతే
అంతేనా ఇ ఒక్కదాన్ని బానే మేనేజ్ చేసుకుంటున్నావు మరి బాబును
ఆ అలవాటక్క ఇంటి దగ్గర కూడా ఏదంటే ఊర్లో అయితే ఇక అందరు ఎత్ కెళ్తేనే ఉంటారు గానీ అలవాటు అయింది ఇక్కడ కూడా పిల్లలు ఎత్తుకుంటారు
ఉ అన్నప్రాసన్నా జారేగిందా బాబుకు
చెయలేదక్క చేద్దామంటేగా చనిపోయారు ఊర్లో ఇద్దరు
అయ్యో
ఫస్ట్ చేద్దాం అనుకున్నప్పుడేమో మా తాతయ్య వల్ల పెద్దమ్మ చనిపోయింది
ఉహ్
మళ్ళ రెండోసారి డేట్ ఫిక్స్ చేస్తనేమో మా హస్బెండ్ వాళ్ళ బాబాయ్ జన్ పెయిండు
ఆ ఇగ జేయొద్దు
ఉమ్ అదే ఇగ చెయ్యలేదు వ ప్పాలే ఇక పుట్టింటికలే గ్రాండ్ంగ్ చేసుకున్నామని
ఆ మామూలుగా బెల్లన్నమన్నా వండి పెట్టాల్సింది బాబుకు
ఆ పెట్టినం అక్క ఆ రోజు
ఆ పెడితే ఓ అట్ల అయినా ఏం కాదు ఆ అన్నప్రాసన్న అయినట్టే గాని మేము మా పాపకు ఆ ఎప్పుడు మేల అయింది మా పాపకు మేల ఏప్రిల్ మంత్ లో అన్నప ప్రసన్న అయింది లాస్ట్ ఇయరు ఏప్రిల్ ఏన్నా కాదు మే లో అయింది అనప్రాసన ఆ ఆ మా ఆయన నేను పాప ముగ్గురమే అన్ని తీసుకెళ్ళి ఆ స్వీట్ అన్న మా పన్ని చేసుకొని వెళ్ళి దేవ ఇక్కడ టెంపుల్ ఉంటే అక్కడికి ఎళ్ళి పంతులు చెప్తుంటే అన్ని అక్కడ పెట్టేసి బుక్స్ పెన్ను డబ్బులు ఆ గోల్డ్ రింగు మళ్ళా అన్నము అంటే స్వీట్ అన్నము ఇంక అక్కడ భగవద్గీత ఉంది అది అవన్నీ పెట్టాము పెడితే మా పాప అంబడుకుంట వెళ్ళి ఫస్ట్ బుక్స్న్న పెన్ను బట్టుకుంది తరు ఆ తర్వాత డబ్బును పట్టుకుంది పైసల్ పట్టుకున్నది ఆ ఇక మళ్ళా తర్వాత మూడు సార్లు ఎయ్యాలంటే మళ్ళా సార్ వెళ్తే మళ్ళా భాగవద్గీత పట్టుకుంది మళ్ళనేమో బంగారం పట్టుకుంది
ఆ అన్ని పట్టుకుంది
ఆ మొత్తం కవర్ చేసింది మూడు సార్లకు ఉమ్ అన్ని పట్టుకుంది మూడు సార్లే
ఏం పేరక్క పాప
బృందశ్రీ అమ్మ ఉమ్ బృందశ్రీ ఎందుకు అన్నం తిన్నవంటే ఏ ఏ అంటుంది
తిన్నారు అసలు సరిగా అన్నం తిన్నారు గానీ కొట్ల మీది అయితే తినేస్త
అమ్మ మరి మా పాప అయితే అన్నం తినమంటే నేను తినబెట్టతుద్దంట ఆమె చేతికి రెండు రెండు ఒక్కటి మెతుకుొస్తుంది కదా అదే నోట్ల పెట్టుకొని చాలన్నట్టు తల్లఊపుతది ఇగ
ఇప్పుడు మా బాబ సెవెన్ మంతస్ అక్క ఈయన తెలుసా ఇంట్లోదేదో బయటదేదో కాకపోతే ఇలా బయట బిర్యానీ బాదంపలుి ఉంటాయా అవి తింటాడు బాదం పాలు తాగుతాడు బిర్యానీ తిట్టాడు కానీ మంచినీళ్ళు ఆగడు ఉు్గు తినడు బిస్కెట్ తినోడు ఇయ్య తినోడు
ఆ గా బాదం పాలు ఇంట్లోనే జేయి బయటిది పెట్టకు బాబుకు సహజంగా ఇంట్లోనే చెయ్య
అవు
ఉగ్గు కాదు ఇది బాదం పాలు ఇంట్లో నే చేయి అంటున్నా
ఎంటిదక్కా
బాదంపాలు ఇంట్లోనే చెయు
బాదం పాల
ఆ బాదం పాలు ఇంట్లోనే చెయయిి
చెయ్యాల అక్క మిక్సీ లేదు మిక్సీ తీసుకున్నాంగా
ఆ హా
అత్తనేమో కరాబ్ చేసింది మా అక్క వాళ్ళు ఇప్పుడు మళ్ళా కొత్తది తీసుకోవాలి శాలరీ పడ్డాంక
ఇదయా మ్
ఇప్పుడు మీతో పాటు ఎవరెవరు ఉంటారు అక్క ఇంట్లో
నేను మా ఆయన పాప ముగ్గురమే
ఆహా
మ్మ్ ముగ్గురమే కాబట్టి మాకేమంటు ఇబ్బంది ఉండదు
అన్నయ్య ఏంజేస్తడక్క
అన్నయ్య వెహికిల్ డ్రైవర్ రా
హుహు కారా
ఉహు లేదమ్మా ఇది అశోక లయా ల్యాండ్ వెహికల్స్ వి ఇవి ఆ ఉంటాయి గదా మన సరుకులు తీసుకునేటివి అవి పక్కన కంపెనీలో పెట్టాడు డ్రైవింగ్ సెంటర్
ఏం కర్రీ వండావక్క
క్యాప్సీకం ఉండే అయిపోయింది ఆ ఇప్పుడు ఏద న్నా బీన్స్ అన్న ఏదన్నా కట్ జేసి వండాలిగా
మసలు జలు పో ఎందో ఏమో మామ ట్రై చెయాలిగ నైట్
ఊ మ్ ఇంకామ్మ ఏం చేత్తన్నారు లంచ్ అయిందా మీది లంచ్ అయిందా మీది
లేదక్క ఇగ కాల్సు మాట్లాడన్నా కదా ఇగ బాబు లేసిండు మళ్ళీ పాల్ దాగుతుండు
మ్ హు
ఇంగా ఫోన్ లో గూడా చార్జింగ్ లేదు అసలు ఇగ మీతో మాట్లాడి మీరు చేస్తారా అక్క ఇప్పుడు నైట్ చేస్తారా లేకుంటే
నావి టాస్కులు అయిపోయినాయిరా
అన్ని అయిపో
అన్ని అయిపోయినాయి నేను మళ్ళీ చేస్తాను నేను వేరే వాళ్ళకు ఫోన్ ఉన్నది వాళ్ళకు యా యాడ్ జెపిచ్చి మీకు చేయిస్తాను లె
ఆహా ఇప్పుడు ఇది వేరే వాళ్ళ ఫోనా అక్క నిదా
ఇది నాదే ఫోను వేరే వాళ్ళ ఫోను వాళ్ళకి యాడ్ చేప్పించి ఫోన్ చేపిస్తా అంటున్నా
ఆహ
ఆయనడిగి ఉంటిని ఆ ఇట్లా కాల్స్ కదా వాళ్ళింట్లో ఒప్పుకుంటారో లేదో కనుక్కున్నాంక వాళ్ళు ఓకే అంటేనే యాడ్ చెయ్యి లేకపోతే వద్దు తలనొప్పులోద్దు అనన్నరు మ్మ్ అందుకనేసి
ఇప్పుడు నీ కాల్సన్ని అయిపోయాయ అక్క
ఆ అయిపోయినాయ అమ్మా
ఆహ
ఉ
నావి కూడా ఇంకా రెండయితే అయిపోతయి నీకు ఏమనా ఎన్ని డేస్ అయితుంది అక్క అయిపోయి కాల్స్
మ్ నేను మీకి ఆరోజు మెసేజ్ చేసాను జుడు ఆ రోజే మూడో నాలుగో ఉండే మీకే చేద్దామ అని అనుకోని మెసేజ్ పెట్ ఉంటుంది తర్వాత వేరే వాళ్ళు ఇగ కాల్ చేయండి అని మెస్ అదిపెట్టగానే వాళ్ళకు చేసాను ఉమ్
కొంతమందికి శాల్రీ పడిందంట కదాక్క
ఆ పడిందంట
అ హా
ఇప్పుడు మన ఇవ మొత్తం టాస్కులు అయిపోయినాక వాళ్ల పంపించినాక ఆ ఫోర్ ఫైవ్ డేస్ కు చూపిస్తుంది ఎమౌంట్ అపిచ్ సరే అమ్మ మరి
ఆ సరే అక్క